హలో ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊకే వాకింగ్ చేస్తున్నామ అండి రోడ్డు మీద
అవునా వాకింగ్ చేస్తున్నారా భోజనం అయిందా అండి హలో హలో మీ వాయిసు రావట్లేదండి సిగ్నల్ అందట్లేదా ఒరే ఏంతిద పిలగా బోల్తే బోల్ అఫ్నెకు నీయాత హలో అదేవి వెస్ట్ షోదేత సందేష్ నియార
వయస్ అస్
ఆ ఇప్పుడు అస్తుందండి
ఆ అది నెట్వర్క్ ఇష్యూ అండి ఆ నెట్వర్క్ ఇష్యూ అండి ఇంకా చెప్పాలండి ఈ రోజు అండి మేము చికెన్ చేసినం అండి ఉ
అవునా అండి చేం స్పెషల్ ఈ రోజు ఎవరు వచ్చింరండి
ఏం లేదండి మా తమ్ముడు ఊరికి పోతుండేనైతె అ నాకిప్ పూరి చికెన్ చుడువా ఫ్రై అంటారు కదా అటుకులు ఆ అది చేసి పంపిం నమండి
అవునండి అవును మరి ఎ ఎంత దూరం ఎళ్ళాలండి మీ బ్రదరు
బాగా దూరం అండి ఆ ఇప్పుడు ఎక్కుతే మార్నింగ్ వరకు అక్కడ చేరిపోతారండి మధ్ ధ్యానం వరకు అవునండి
ఊ ఏం జాబ్ చేస్తారండి మీ తమ్ముడు
ఇగ లేదండి ఇప్పుడు స్టడీ చేస్తున్నాడండి బీటెక్ అని
ఆ ఓకే ఓకే అండి ఇంకా
ఇంకా చెప్పాలండి ఏం విశేషాలు ఒరే
ఆ ఏముందండి ఇగ ఈ రోజు ఏం విశేషాలు ఏం లేవు స్కూల్కెళ్ళోచ్చాము ఇంత సేపు వర్క్ ఏంది వచ్ ఇక్కడం బొల్ దోమడం బట్టలుతుక్ ఇక్కడం వంట చేయడం తినడం మళ్ళీ బోల్దోమడం మళ్ళీ వంటకు విప్ ఫ్రై చేసుకొన్ పెట్కున్న సొ పొద్దున్న సెవెన్ కెళ్ళాలిగ రండి సొ అందుకే అదే ప్రిప్రేషన్ చేస్ కొన్ బెట్కున్నానండి
అవునాఅండి మీకు బాగా అల్పోత్ సరే మోగదా
అవునండి ఇప్పుడు టైర్డ్ అవుతుంది నిద్ర ఏం లేదండి ఇగో బ్యాక్ పేన్ అస్సుంది నిద్ర అచ్చినట్టు అవుతుందండి ఇంక
అవునా అండి ఊ ఎట్లా అండి ఎట్లా
ఇ తప్పదు కదా అండి మళ్ళీ చేస్కోవాలి కదా ఎవరు చేస్తరండి ఊమ్ మెల్లమెల్లగానో ఎట్లనో ఎట్లనో మెల్లమెల్లగ పొద్దున అంటె కుదరదండి మళ్ళ పొద్దున మంచిగ నేట్లో నిద్ర పడతది కదా పొద్దున లేచి మళ్ళీ బట్టలు ఉతుక్కోడం అంటే కుదరదండి ఆ సాయంత్రమే ఎంత ఎంత సేపన్న చేసుకోచ్చండి ఇగ హలో హలో వాయిస్ రావట్లేదండి